చెప్పియండి
మేమ్ చద్మే
ప్రస్తుతాన్కి తిట్నం సరే
ఊ
ఏదైన ముఖ్యమైన విష్యమ ఆ చెప్తి
నార్మల్‌గా మాట్లాడడు
ఉమ్ సరె సరె ఉమ్ చెప్పు హలో ఉన్నావా కొత్త సినిమాలు రీస్ ఇబ్బుడు ఏం చదవట్లేదు ఇప్పుడేమన్న వచ్చయా కొత్ తా
వె
ఆహా ఓకె మనా శవా వరప్రసాద్ ఏదో ఆ చూసాను సేమ్ దాంట్లో మీసాల సాన్ అదీ బా బాగుంటది సా
ఇంటికె హస్ ధమ్ కా ఆ ఇది సుమర్ ఇదీ హా నిజ్మే ఎంటైర్ మూవీలో అదే హలెట. ఆ అవునవును నిజ్మె నిజ్మె ఆ నిజ్మె. కాని విక్టరీ వెంకటేష్ కూడ బాగ్ సెట్ అయింది కదా. అల్లరీ చెస్
ఆ హీరోయిన్ అదే క్యారెక్టర్ అమ్మాయి ఆడితో ఫోటో దిగడానికి.
ఆ ఆమె ఫస్టులో లాస్ట్ లో బలే నిజంగా అసలు.
చేయలేదు. ఆ
ఉమ్ నేను కూడ అనుకోలె అసల్ ట్విస్ట్. ముగ్ధ గర్ల్ఫ్రెండ్ ఆ మూవీ నీక్ చాలా బాగ్ నచ్చే సినట్టుందే. విక్రమ్ క్యారెక్టర్ ఇ
అది క్యారెక్టర్ సూత్తనే భయమేస్త్ తుంది నాక్. అ వె బ
రష్మికా అదీ ప్చ్
స
నటించమంటే ఇచ్చింది. ఆ లాస్ట్ లో టీ ఇచ్చి దాచింది. అసల్ అలా గాళ్స్ డే చేస్ ఎలా కదా బాగించింది గద నిజంగా తా బో పంపించింది గదా వచ్చింది నాకూ ఓల్డ్ మూవీస్ లో అదీ ఉమ్ ఆనంద్ మూవీ తెలిస నీకు. ఆ మూవీ రీ రిలీజ్ చేస్తే బాగుంటదండి.
జ
హీరో అది రాజీవ్ ప్రకాష్ ఏదో ఉం ఏదో ఉంటది నాకు అంత ఐడియా లేదు.
ఊహు
వాయిస్ అంత బాగా వినిపించట్లేదు అక్కడ పెడితే. ఇప్పుడు ఇనిపిస్తుందా. ఇప్పుడు ఇనిపిస్
ఆ ఇప్పుడు వినిపిస్తుందా
నాకు వినిపించట్లేదేంటి. సరిగ్గా భూమా ఆ ద అదే తింటనను నువ్వే కదా కాల్ చేశావ్ ఏదైన ఇంపార్టెంట్ తె
ఏమినా దలు సగు కమన్నా వస్తుస్త అలా అసలుది అది ఒకది ఏంటది చెప్పండి ఒక ప్రోమొ చంగ్లా ఎ సాగుం నచ్చలేదు అర్జున్ రెడ్డి చూసావా అడిగీ విజయ్ దేవరకొండ ఫ్యాన్ అని అడిగానులే ఉప్పెన్న చూసవా హహ అది చాలా బాగుంటది లాస్ట్ లో ట్విస్ట్ అవును ఈ మర్చిపోయాను కొరియన్ ఏం అయిన చూస్తావా చూడను కొరియన్ చూడను ఏంటి ప్రజర్ కుక్కరు తెలుగులో ఇంకేంటి ఏదేదో మొన్న జస్ట్ మ్యారీడ్ లాంటి పిచ్చి నిబ్బి నిబ్బి సారీ ఇంకా అదేమంటారు క్రింజ్ అన్నన్ని చూస్తామంట అంతేనా ఆది మోటివేషన్ మార్వెల్ చూడవా పి ఎస్స్ ఫైవ్ అదే సూపర్ మ్యాన్ ఐర్ మ్యాన్ ఐరన్మ్యాన్ అందులో అలా ఉంటారు హల్క్ పిచ్చా అసలా మార్వెల్ ఎప్పుడూయినా చూసావా నువ్వు ఒత్త్తని అర్థం అవుతుంది ఆది చూడు మంచిగా మోషాన్ మోటివేషన్ ఇస్తాడి అన్నమాట అంటే ఒక గర్ల్ అయినా ఒక బాయ్ అయినా అక్కడ మనం సొసైడోలు ఎలా ఉండాలి మనం ఎలా మనకి హెల్పింగ్ నేచర్ ఎంత ఉండాలి ఏంటి అది చాలా మూవీస్ మన ఫస్తా కుదిరితే అలాంటివి చూడు మరి నిబ్బ నిబలు కాదు
సరే జస్ట్ మ్యారీడ్ లో ఏం చూసావ్ చెప్పు అసలు నిక్ యా జస్ట్ మ్యారీడ్ లో అడు అడి పేరు ఏం టి ఆ విశ్వ ఒక రెడ్ బ్లాక్ తెలుసా మీక్ సు ఆవిషయం ఉమ్ ముందు ఆల్రెడీ ఒక అమ్మాయి లవ్ చేేసి తన్ను వదిలేసి మళ్ళీ ఈ అమ్మాయిని తీస్ అలేపోతే ఇడు మళ్ళేం మూవ్ ఆన్ అయి బ్బే మ్యారేజ్ చేసుకుంటాడా అది కరక్ట్నా అంటే ఈ ఎం బెంచ ట్రూవ్గా చేసింది అయిపోతే ఇ ట్రూవ్గా చ్చేసా అ ఇంకా అలా ఉంకోవలదు న ఫోన్ అయిపోయి వేరే వాళ్ళ లైఫ్తో ఆడుకుంటునావ్ అలాగే మర్జీన్ని ఉ మాట్ట
విషమ చెతు అ
మా సద్ద చూసావా నాకు ఆ రెం కాజ అంటే చాల ఇష్ట కాసలో వేరేలాకు ఎ అజనా గంగా గ గ పన గంగ చాలా మ ఈలోకి చేరప్పు వస్తుద
ఆ చంపు ఆడిగ ఇవల్ళ అర కనపడ్రి ఎవర్ చంప చంపాల ఎవరి చంపాలి ఎవరిని చంపాలంటే బాగుంటా ఇంకా ఏమన్నా
మసూద తనం నచ్చింది పట్టు కూడా ఉందంత మరి ప్రస్తుతవ తెలియదు వర అదిలో కాని మనకి ఆ స్క్రీన్ టై నచ్చితే చాలు
హు
బటి కూడా బాగుంటాయి
లవే అని చెప్పి ఒక ము జై మాన్
నువ వేడని వేడ చూసావా నువ్వు సందిప కృష్ణడి అవును బయప చూసుకుని వేరే కనపడతారు బట్ రియాలిటీలోనేమో రివర్స్ మిర్రర్లో ఉన్నది రియల్ లై రియల్ లైఫ్ లో ఉన్న వాళ్ళేమో మిర్రర్లో ఉంటారు లాస్ట్లో ట్విస్ట్ ఉండదా మిరర్లో కృష్ణళ్ళ ఉంటారు ఇంతకీ అల్లే చంపి ఉంటారు ఆ వాళ్లే చనిపోయినారు లాస్ట్ బ్రిటిష్ గది కానీ మిర్రర్లోకి ఏమో వేరే వాళ్ళు అ వీళ్ళు బతుకున్నారని వీు ఫీల్ అవుతారు అది కానీ వాళ్ళు చనిపోయి ఉంటారు అప్పటికి మిర్రర్ లో చూసుకో ఏంటంటడి వాళ్ళు వీళ్ల్లోనే ఉన్నారు కాబట్టి అంటే వీళ్ళు ఆత్మలు స్పిరిట్స్ కదా ఆ స్పిరిట్స్ వాళ్ళ బాడీస్స్ లోకి వెళ్ళిపోతారట వాళ్ళకి చనిపినట్టు తెలిదు కదా అయితే ఈ బాడీ నాదే అని ఫీల్ అవుతారు అన్నమాట లాస్ట్లోనే
అద్దం మాత్రం చాలా బాగుంది ఎవరూ చెప్ప నాకు ఇప్పుడు అర్థమయింది సినిమా మీకు సినిమా ఇంట్రెస్ట్ ఎప్పుడ ఎడ్యుకేషన్ లో పెట్టామా ఏ కూచ
ఆ వన్ టు ఆ వన్ ఫిఫ్టీ ఫై అప్లై చేసుకుంటె ఉంటయి జాబ్స్ నాని కాదు నా వాళ్ళు చూడలేకపోతున్నారు ఆ ముందు సర ను్వ చెప్పాలి ఇంకా
నలద నా పేర నలద
అవునా ఆ మూవీనే ఎప్పుడు చూడలేదే
బుక్ మై షో లో చూసాన్ ట్రైలర్. అంటే అందులో ఏంటంటే వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు ఆహా చేసుకుంటారు తర్వాత మనద్దరికి సెట్ అవ్వదు మన ఇద్దరికి పెళ్ల్వదు అని చెప్పి దూరం పెడతది అప్పుడెప్పుడో దానికోసం ఇప్పుడెందుకు ఆ టై అది అనుకుంటావ్ అని చెప్పి మొత్తం స్టోరీ పెళ్లి చేేసుకుంటారు లాస్ట్కి బాగుంది. స్టోరీ ఏడ్చారంటా అందరు
అందులో నాక్ ఎంతిష్టమో అందరు జాంబీలు వతరాంటుండు హలో
నో
సరే సిరి నేను మాట్లాడతాను ఇప్పుడు కొంచం పని ఉంది ఆ సరే బాయ్